లో
అయిపోయిందా తిండం చ్చ
యాడ ఇరక్కపోయింది
బెడ్ బెడ్ వెనకాల ఇరక్కపోయింది, రావట్లే ఓ షట్ ఆహ్ వచ్చింది రాస్థాన్నావ
ఎన్నో క్వశ్చన్ రాస్తన్నావ్
అ
మా ఈఎస్ఐ వచ్చి నా డిపిఆర్ అసైన్మెంటు అసలే వాడు తిక్కలోడు రాయమంటే మళ్ళీ నన్ను
అదే గదా కో
అప్పటికి గ్రూప్ లో మెసేజ్ జేసినా ఎవరి దగ్గరైనా ఉంటే రెస్పాండ్ అవుతారని రమ్యా సాయి రెస్పాండ్ అయినారు నువ్వు ఫోన్ జేసి నువ్వు నాకు చెప్పినావు ఉహ్ తొంభై
అన్నా వాళ్ల కడా ఇమ్మనిందే మేడమ్
మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలే
ఉహ్ అన్న వాళ్ల కడా ఏమో ఉన్నావ్ వీళ్లు ఏమో పని చేయరు అంట అన్న వాళ్ళతో ఏమైనా ఉందేమో
ఆ వాళ్ళు నాకన్నా ముందే రాసి చేసినారు వైషు నార్మల్ గా అయితే వాళ్ళ దగ్గర ఉంటే నేను కళ్ళు మూసుకొని ఉండొచ్చు సేఫ్గ్ ఉంటుంది టీపిఆర్ మాత్ మాత్రమే వాళ్ళు నేను ఇంటికి పోయినాను అప్పుడు శివరాత్రిగని ఇంటికి పోయి రాయలే అప్పుడు ఆ గ్యాప్ లో అందరు రాసేసినారు
మళ్లీ ఎవరికీ తెలుగు కాక్యం ఏమన్నా ఇచ్చినావా
ఏమో తెలియట్లా నాకు అసలు తెలవారితే నెంబరు కూడా లేదు అసలే నా దగ్గర
రెగ్యులర్స్ గ్రూప్ లో ఉన్నాం కదా దాంట్లో మిసేజ్ చేయ్యి
ఏందో లే పో ఆ తిలుకావతి ఏదో తీసుకున్నట్టు గుర్తుంది కాని నాకు ఇంకా రమ్య దగ్గర ఏమైనా ఉందేమో అన్న ధైర్యం వల్ల నిన్న ఆ పిల్ల కూడా లేదనేసరికి ఇంగా ఏం జేయాలో తెలీయట్లే నాకు
ఇప్పుడే లేచినామా
వ్యతికేసినా వైషు నిన్న నిన్నా సిక్ కేమో రియలైజ్ అయినాం అనుకుంటా సిక్స్తో అంతకు ముందేనో రాద్దం ఏదో ఒకటి అని చెప్పి వెతుకుతానన్న అప్పుడే నేను అమీర్ కి ఫోన్ చేస్తాండేది అమీర్ నిజం చెప్పు మీరు ఎవరైనా రాస్ పెడతాను తార అని
ఆఓ
అసలు నీకన్నా నీకన్నా ముందే రాసేసినామ్మా అని లేకపోతే ఒకవేళ అట్లా దాచిపెట్టుకొని ఆడుకుంటాము నీకన్నా ముందే రాసేసి అసైన్మెంట్ నా దగ్గరికి ఎట్లా వస్తుంది అనుకుంటానో అని ఉన్నాడు వాళ్ళ దగ్గర లేదు నిజమే అది
ఉ
నాదే తప్పు నేనే పోగొట్టుకున్నా
మరి ఏం చేద్దాం అనుకుంటానావు
ఏం జేయాలో అర్థం కావట్లే
ఒకసారి రేపు క్లాస్ లో అడుగు
రెగ్యులర్స్ గ్రూప్ లో ఒకసారి మెసేజ్ చేద్దాము అనుకుంటానా
చేయి
చేయ్యాల
హమ్
అన్నీ నావే పోతాయ్ పో అసలు నాక్ అసలు ఎంత చిరాకు వస్తుంది తెలుసా అన్ని నావేపోతాయ్ అందరి కళ్ళు నామీదనే ఉంటయ్ ఎందుకట్లనో నాకేం అర్థం కాదు ఆ ఎంది
ఉహు
హలో
ఆ
ఉ నీ వాస్ వినిపించట్లే చిన్న గుంది అసలు
చిన్నగా మాట్లాడుతున్నా ఇప్పుడు చిన్నగా మాట్లాడే నాకు అలవాటు అయిపొయింది చిన్నగా మాట్లాడ గట్టిగా మాట్లాడుతా హలో ఇప్పుడు వినీపొస్తదా మ్ ఇంకా
ఎమో చెప్పుంగా
రాస్తున్నావా ఇప్పుడు క్కే ఉన్నావా ఖాళీగా రాస్తున్నావా ఖాళీగా ఉన్నావా ఆందె
రాస్తున్నానా అసెన్మెంట్ ఎమైంది మరి
ఇంగా పోయింది పోయిందేదాని గురించి అలోచించిన ఇప్పుడే రాదు దొరికితే వస్తంది లేకపోతే చీచీ దొరికితే చి ఉంటే దొరకుతాది లేకపోతే అంతే కొత్త అసన్మెంట్కని వన్ టూ రెండు రాయాల్సి మె
వన్ టూ రెండు రాయమని ఎంత ధెర్యం గా చెప్పానావ్ ఎంటిదే
ఆ మళ్ళీ ఇప్పుడు ఎం చేస్తావు అయినా పిపిఆర్ంటే మూడు నాలుగు పేపర్లే గదా రాసింది
మ్
మూడో నాలుగు పేపర్లు రాసినామంతే గదా
ఉమ్
ఎమో
హేమ దగ్గర ఉంది ఏంటుంది
మీ బెయిచ్ వాళ్ళు కాడ ఏమన్నా మిక్స్ అయిండల్ మిక్స్ అయింటాది అంతే ఇన్కేస్ లేకపోతే మీరు వాళ్ళ బుక్స్ లో ఏమైనా కలిసి ఉందేమో చెక్ చేసేయి
అపిల్లా చూడమని ఉంది నా బుక్స్ లో ఏమనా ఉందేమో చూడని చూడాల కొంచెం గట్టిగా మాట్లాడుతావా ప్ల్జ్
మళ్ళి చూడు అన్నా
అబ్బాయిలకు ఇచ్చే
ఒకసారి చూస్తే సరి పాయ్ ఉంటే ఉంటది లేకపోతే లే ఉ
మొర్న్గ్ తెలుసా నీకు
హలో హలో
హలో
ఆ
హలో
చూస్తాన్నావా
ఏను
అ
ద ఇ నైట్ చెప్పింది నేను చూడ లె ఇక్కడంతా వచ్చిందేమో నా బుక్ స మాక్సిమం నారాకులగా ఉంటాయి నా వస్తువులున్నీ నారాకులగానే ఉంటాయి న రంగా ప ప్రట్ ఆడ పోయి సచ్చలాకుంద ఓ మస్తు రాని వ రాయగాయిపో అదే నా జాగ్రత్త హంగ్ ఎప్ప ఇష్ట తమ మర్చ
ఆ
ఉప్పులే రన్న పచ్చ
హ
దాని వల్ల నాకు ఏది రాసేట్ స్ార్ట్ స్
అవు టీపిఆర్ ఇచ్చినాడు కదా సార్ అసైన్మెంటు ఇంకా ఏమేమి ఇచ్చినాడు చెప్పు ఇం ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చినాడు మనకి రా ఇమ్మని చెప్పేసి
ఇది ఆరు వస్ వవసైపోతే
ఆఓ
అంతే
హ అవన్నీ రాయి కదా ఈ రోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలి అసైన్మెంట్స్
ఊ
టార్గెట్ ఈ రోజుటికి ఇంగా పైనా రాసి తీరాలి
ఊ రాసెస్తే ఈ మండే కరెక్షన్ చేయిచ్చేసుకోవచ్చు లేకపో తే మళ్ళా బుక్స్ కానీ ఇంటికెత్తుకోని పోవాలంటే బరువు పోయ్యేదే ఇంటికి లింకా చేసేకి ఇంట్లో కూడా కుచ్చోని రాస్తా ఉండాలంటే కాని పని నువ్వెప్పుడు పోతాత్
ఆ
ఉండు చేస్తా నా ఎదురుగాన్ బుధవారము బేస్తవారము
నేనైతే ఎప్పుడు నేనైతే వెన్సడే ఎళ్ళిపోతా నేను వెన్స్ డే పోతాను అంటి
ఊహూ నాకు నుంచి అటెండెన్సు
అటెండెన్స్ పోతేదా ఒక్క రోజు కదా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ని అది చాలా
హలో నక నకంటి పయి బగదా ఉందగి పోవచ్చు కదా ఏమి ఇంకో వన్ మంత్ ఎ కదా మనకి వన్ మంత్ ఏమన్నా సెవెంట ఫైవ్ కొవస్న్ ఏమన్నా చాలు ఎయిటీ ఫైవ్
కొన్ని కాలలు
అవును నువ్వు జెర్సీ సినిమా చూసినావా
లేదు చూడలేదు వెతికినా తర్వాత నాకు దొరకలే
చేేస్నవు కద వచ్చిల్లె
నచ్చింది, బాగుంది కానీ ఎ పో ఎట్డ అయ్యింది కదా ఇంటికాన మంచిది కొన్నాలనుకుంటున్న బాగున్నాయ్తే బోన్నా
అవును, నేను ఇలా హోటల్ ఒకవేళ పండకేమన్నా బజార్లే కోల్
ఐషు అసల్ ఎం వినిపిచట్ల ఐషు
ఓకే బజార్లిక్ పోతే బ్యాగ్ కొనాలి పోయకేం పోత బజ్ జార్లోకి అంటే షాప్స్ లో ఎక్కువ మంది లేకోకుండా ఉంటే పోయి కొనాలి, అయిన ఇప్పుడేమి బ్యాగ్స్ రావు ఎప్పుడొస్తయి మేబి జూన్ జులై ఒస్తాయి ఎందుకంటే అప్పుడు సీజన్ కదా స్కూల్ కి స్కూల్స్కి కాలేజెస్కి అప్పుడొస్తాయి మంచిగా, అప్పుడు కొంట మంచి బ్యాగ్
అ, ఇప్పుడు పోయిన అన్ని ఓల్డ్ స్టాక్ అంతా చూపిస్తాడు బ్యాగ్లో అప్పుడైతే రకరక మోడల్ అన్ని ఉంటాయ్
హా రిటర్న్ పెట్నా
ఉ
ఎం నకూ
అ
ఎంత నీకేమర్దం కాట్లే
ఉహు, సర్లే నే మళ్ళీ చేస్త బాయ్
మ్ సరె సర్
అ
హా